హలో చెప్పు ఏదో చెప్తున్నావ్
అదే అడిగినా తర్వాత చేయొచ్చు మా దీప్తి కూడా ఎమ్మెల్సే కదా హాస్పిటల్ చేయొచ్చు అంటే అమ్మాయిలు కదా నైట్ షిఫ్ట్ నైట్ షిఫ్ట్ ఉంటే వద్దు ఆరోజే చెప్పానా ఆరోగ్య అంట అన్న.
ఆరోగ్యనా
ఆ ఆరోగ్యానే
సైడ్ వెనుక బ్యాక్ సైడ్
తెలియదు కొత్త హాస్పిటల్ కి అయితే ఒకసారి నన్ను తీసుకొని పోయిండు మా నాన్న అదేం సైడ్ కాదు ఆటుంటది కదా లోపలికి మెయిన్ రోడ్డు మీదే ఉంది గా హాస్పటలు
మెయిన్ రోడ్ మీద ఎటూ చర్చ్ కాంపౌండ్ సైడా
ఆ ఆ
అటు సైడా
ఒకసారి నేను బండి మీద పోయేటప్పుడు చూపెట్టిన కూడా
ఆహా అవునా అయితే అటు సైడ్ అదే
అటు సైడే ఆ అమ్మాయిలకి నైట్ షిఫ్ట్స్ ఉంటాయి కదా ఈ హాస్పిటల్ వద్దు. శాల ఇయ్యడు ఎక్కువ పని చెప్పించుకుంటు వద్దని చెప్పిండు. అదే త తక్కువ ఇస్తరు మళ్ళ పని మాత్రం బాగా చేపించుకుని నైట్ షిఫ్ట్ ఉంటది అమ్మాయికి ఇబ్బంది అయిద్ది. వేరే హాస్పటలు ఇట్ట హైదరాబాద్ లో చూద్దాం ఇటు వద్దని చెప్పు అని చెప్పిండు
ఏ ఖమ్మంలోనే చేసుకో ఇంటికి వెళ్ళిపోవచ్చు నువ్వు
ఆ ఏ ఇక్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఏమి ఉండదు ఎక్కువ తీసుకోదు డిసైడ్ చేస్తే ఎక్కు తొందర తీసుకో జాబ్స్ కి
ఎందుకు తీసుకోరు మంచి పెద్ద హాస్పిటల్ చూస్ లేదంటే డయాగ్నోసిస్ లో తీసుకో డ డయాగ్నోసిస్ బాగుంటది కదా
మామ్మీ వాళ్ళు చేయొద్దు బిఎస్సి వాళ్ళు మేము హాస్పిటల్ వర్క్ చేయ్యాలి అంతే అది టూ ఇయర్ వన్ ఇయర్ నాకు కావాలి ఆల్రెడీ తెలిసిన అయినా మాట్లాడిండు హైదరాబాద్ లో మాట్లాడుతూ ఉండు
బాగు హైదరాబాద్ లేడీస్ లేడస్ ఉద్ హైదరాబాద్ బాగోదు
అక్కడైతే తొందరగా చేయొచ్చు ఎక్స్పీరియన్స్ తొందరగా వచ్చింది
హైదరాబాద్ లో ఏమద్దు ఖమ్మంలో చేసుకు
కూడా మా మా ఫ్రెండ్ వాళ్ళ అన్న మాట్లాడిండు
ఎంత ఇస్తాన్నారు అక్కడ
ఇంకేం చెప్పలేదు నువ్వు కన్ఫామ్గా వస్తా అంటే మాట్ సరె చెప్ తగ ఇబ్బంది బడకు వీటి కోసమని చెప్పిండు
ఆ
సరే అన్న చూడు ఇబ్బంది ఏం లేదని చెప్పినా
ఖమ్మంలో చూడు ఖమ్మంలో
ఖమ్మంలో నాకు తెలుసినోళ్లు లేరు నేను ఖమ్మంలో చేయను గొడ్డు చాకిరి చేపిస్తరు హైదరాబాద్ లో ఒకళు ఉన్నారు అట్లా హలో చార్జింగ్ అయిపోయింది ఫోన్ లో హలో
పది పది
స్వల్ప ఇద్దా
ఇంకొకటే కదా
నువ్వు ఎప్పుడు పోతావు ఇప్పుడు ఇంటికి మీ అక్కోల్ల ఇంటికి
ఎల్తా టెన్ తర్టీ అట్లా
ఆ మరి నువ్వు వచెటపుడు తెచ్చుకున్నావా
వాటర్ బాటిల్
చిల్బ ఒక సస్ పడు నువ్వు హైదరాబాద్ ేప్పుడు మరి ఇప్పుడు పోయేటప్పుడు వాడు
ఏయి
నువ్ మార్నింగ్ క్యాంటీన్లొ పో
బలు లేగాేచ్చు సట బోర్డ్ చేసినవా మా ఇిందలగా వి క్లై ఆె భా భ భ పిసాస కసవాలా గొడ్డు కూర ఎట్లా చేయాలి చెప్పు ఇంగ
ఆ ఉడికించాలి ద మొస్ పస్ క్లీన్ చేస్ కోయి
నాక ఆకలి
ఉడికించినాక మళ్ళా కడిగి
మల్ల కడగాల్ల
ఎందుకు ఇప్పుడు ఇప్పుడు నేను పైంచి కిందుంచి కిందకి ఇవ నీ చేతులు దీసుకుంటు కానువ్వు పైంచి నాకు చేతిను తీసుకోలేదు కదా
ఏంటిది
ఏమైనా
ఇప్పుడేదైనా గొడ్డు కూర తిందాం అనుకుంటున్నావా
అదిగాదు నా దగ్గర మార్నింగ్ క్యాంటీన్ లో వాటర్ బాటిల్ కొన్నా నువ్వు అయితే అప్పుడు ఎట్లా పోతవు వాటర్ తీసుకొని పోవాలిగా సున్న అయినా అ బట్లిస్ దమని
చిన్న బాటిలా
టెన్ రూపీస్ ది బాగుంది
అవునా
మ్మ్ వాటర్ బాటి దా
ఇదా ఇల్ గ్లాస్ బాటిల్ వస్తుంది బావుం టది కిల్లెక్ కిల్లెలో గ్లాస్ బాటిల్ వస్తుంది పచ్చిన్ రొయ్యల్ కొన్ టెన్ రూపీస్
ఇది కూడా బావుంది కింలీ కాదు కాని వేరేది అట్లా ఏం లేదు స్మూత్గుంది
అవునా మ్మ్
పేరుతో ఒక ఫోటో పెట్ చూడు దాని మంచిగా కూల్ వాటర్ నింపి కిందికి రేప్త
ఆ పదిహేను వేల
మేము పోయేది తర్టీ ఫస్ట్కి
థర్టీ ఫస్ట్ ఉందా ఈ మంత్ తు
ఆ అయితే చ అయితే చర్చ్ కి ఇది మనీ బడ్డాక పోదామ ఆ
ఆ పోదాం
ఇప్పుడు ఇంటర్వ్యూ అయ్యి అంటవు కదా ఇప్పుడు అందులో ఒకటి ప్చ్ ఎక్కువ వాళ్ళకు కూడా ఇంకా తగ్ నుగాలేగా
ఏమో అడిగితే పదిహేను రోజులు చెప్తాన్నాడు ఆ పదిహేను రోజులు ఎల్లిపోయినయి వాడు ఇస్తాడో ఇయ్యడో జాబ్ కూడా డౌటే వాడేమో ఇచ్చేటట్టు చెప్పిండు సెకండ్ ఇచ్చుకున్నాడు అన్ని చూసుకున్నాడు. వాడేమో ఇప్పుడు ఫోన్ చే మెసేజ్ చేశాను రిప్లై కూడా ఇయ్యలేదు ఆ
మెసేజ్ చూస్తాండా
మెసేజ్ ఏం చూళ్ళేదు
వాగిదే ఏంది
జాబ్ ఏ చేయలేదు డబ్బల్ టిక్ ఏమో ఒకసారి కనుక్కోవాలి ఏమైనా ఉంద ఛాన్సెస్ ఉందా మీర ఏమై ఎక్విటీ చేసుకున్నారా నాకు కూడా ఇంపార్టెంట్ ఉంది జాబ్ చెప్తామనుకుంటున్నాం
చెప్పు చెప్పు మరి ఒసారి పోయి కలుసుకో కంపెనీ
డైరెక్ట్ పోతే బాగోదు ఎందుకంటే మన ఇప్పుడు చదివేది కదా ఎంటెక్ కాలేజ్ పెట్టలేదు కదా మనం అంత ఫోర్స్ చేయొద్దు వాళ్ళకి మనకి తర్వాత బర్డెన్ తక్కువగా చెప్తారు ముందే మనం ఫోర్స్ లో జాయిన్ అయిన మనుకో పని బాగా చేపిస్తారు ఆడిచ్చేదేఇరవై ఐదు వేలు కానీ గొడ్డు చాకిరి చేపిస్తారు సో. వాడు రియాల్ట్ అయ్యే వరకు ఏం మాట్లాడదు సిక్స్ మంత్స్ వరకు ట్రైనింగ్ ఉంటది తర్వాత ఇక ఇంజనీరింగ్ పోస్ట్ వచ్చిన తర్వాత సింపుల్గానే ఉంటంది అప్పుడు డబ్బులు ఎక్కువ వస్తాయి
ఆం
ఆ అవునుయితే ఏం అనద్దు ఆన్
అంటే ఇప్పు ఫింగర్స్ అయ్యందా
అ ఫిఫ్టీన్ డేస్ అయినట్లే ఇగ పదమూడు రోజులు అయి అంటే ఫిఫ్టీన్ డేస్ అయిన నట్టే గా సో ఈ మంత్ ఇమీడియేట్లీ జాయిన్ అని ఎవడు అనడు కదా న్ని డేస్ అయినా తీసుకుంటారు కదా
చూద్దాం మళ్ళీ ఏమన్నా కాల్ చేస్తాడేమో
ఆ
ద్దాం ఏమన్నా కాల్స్ వస్తాయేమో నీకు ఇగో రేపు శ్రీరామనవమి కదా మన్ జరుపుకొం గా
మీరు జరపుకుంటారా
కోముగా
ఆ ఆ
రేపు ఒమాయ తత్ బనాల్ మా సారు కూడా రాడ్
ఆహా
ఒక్క మా హొ ఒక మేడ ఉంటది మాకు ఆ మేడం ముస్లిం పాపం అమె. ఒక్కతే థె యి
ఆ
రంజాన్ కి అవి ఇస్తారు ఇచ్చారు ఇప్పుడు ఇది కదా
ఏది
ఎందుతీ అందు కే ముస్లిం మెన్ నమస్తది
అ సరే
ఆ ఊ తిరగలేక తిరిగింది తిరగలేక తిరిగింది
రేపేం వర్క్ ఉండదు కద ఆల్రెడీ పండగ కాబట్టి కానీ నైట్ షిఫ్ట్ లో కూడా వస్తాడు. తెలుసా మీకు గవర్నమెంట్ హాస్పిటల్ల
స్ట ర్ట్ కావాలి
అవును
కాకపోతే మేము చేస్తామో చేయ్యమో కొత్త బ్యాచ్ కదా ఇబ్బంది ఎందుకు పెట్టాడం. మాకు షి ఫ్ట్ ఏయలేదు.
షిఫ్ట్లు రెండు షిఫ్ట్లు చేస్ డబ్బులు ఎక్కువనే వస్తాయి గాదా
ఎవరికి
డబల్ షిఫ్ట్ పడుతాయి ఒక్
అట్లే ఏముండ గవర్నమెంట్ ప్రైవేట్ ఉంటాయి మ గవర్నమెంట్ల అట్లుండవు
ఆ
గవర్నమెంట్ లో ఒకటే షిఫ్ట్ రోజు రోజుకి వారానికి ఒక లివు గవర్నమెంట్ అయితే లక్
బా బోర్ ఉంటదబ్బా నిన్న మామూలు వాడు ఓడు చేసిండు బావే
ఆ అంబులెన్స్ డ్రైవర్ని గుర్తుపెట్టుకున్నారా అంబు లెన్స్ డ్రైవర్ని
ఏ ఎక్స్రే తీసే వోడు గవర్నమెంట్ హాస్పిటల్లా స్కానింగ్ తీసుకుంటే ఆడ
ఆ
అక్కడ అక్కడ నర్సింగ్ నా నర్స్ వాళ్ళకంటే ట్రైనింగ్ వస్తది. చూసినవ ప్రైవేట్ లో వాళ్ళే కూంటది
అయిన్నవా చుడు
ఆ ఇందనుకుంటే గాదా
ఆ
అవునవును అయింది ఆ ఉంద ఒకటి ఉందనుకుంటా వస్తాయి రోజు మరీ హలో చెప్తయింది. రేపు రేపు పొద్దునే కదా పోయేది హలో
ఆ
ఎవరు రారాన్నావ్ కదా రేపు
ఆ హాస్టల్ కత్వా
ఆ
అయితే రోజు నై రేపు మార్నింగ్ రా ఏమై మల్ల ఎప్పుడు చే ఇంకోటి ఉంది
ఎమ్మడి వ్యసా తర్వాత తర్వాత చెప్పే చేస్తా
మరి ఇంత చేసి ఒకదానిక పోగొట్టకు గుర్తు పెట్టుకుొచ్చారా ఫోన్ చార్జంగ్ పెట్టుకొని చేమరి
స కచ